హలో ఆ ఆ బాగున్నాం మీరు బాగున్నారా
బాగున్నాం ఏం చేస్తానవు
ఏం లేదండి మీరేం చేస్తున్నారు
ఏం లే తిన్నారా
ఆ ఇప్పుడే తిన్నాను మీరు తిన్నారా
యెల్తున్నారా డ్యూటీకి ఈరోజు
అ వెళ్కున్నారు కాదా
ఏంటి మరి విశేషాలు ఇంకా రోజు ఎలా జరుగుతుంది ఏం కర్రీ చేసారు
అ మంచిగా మేము ఎగ్ కర్రీ చేస్తాం మీరుదిన్నర లేద
తిన్నామండి మాది దోసకాయ కర్రి ఎట్లా జరుగుతుంది డ్యూటీ వర్క్
ఓకే మేడం పర్లేదు నాట్ బ్యాడు నడుసు త ఎక్కడున్నారు మేడం
ఇకన్నే హాస్టల్ లో ఉన్న మీరేక్కడ ఉన్నారు
ఇంట్లనే ఉన్న
అవునా అమ్మ వాళ్ళందరు బాగున్నారా ఆ బాగున్నారు మీ వాళ్ళందరు బాగున్నారా
అందరు బానే ఉన్నారు మేడం
ఇంకేమ అనుకుంటున్నరు ఎక్కడ జరుగుతుంది డ్యూటీ ఎట్లా జరుగుతుంది వర్క్
ఇగ రోజు మనం వెళ్ళే ప్లేసెస్ మ నార్మల్ క్యాజువల్గా ఏం ఉంటది
ఫీల్డ్ ఎట్లుంది ఎట్లా జరుగుతుంది
కాకపోతే రోజు కొన్ని టాస్క్లు ఉంటాయి ఆ టాస్కులు కంప్లీట్ చేయాలి మేము కూడా
ఉంతే అంటారా
ఇ అంతే కదా మేడం మరి
అన్నయి వాళ్ళు అందరు బాగున్నారా చెల్ల ఎక్కడుంది
చెల్లే వాళ్ళు అక్కడ ఇంట్లో ఉన్నారు
అవునా
అవునా
నువ్ అందరు బాగున్నారా
అందరు చాలా బాగున్నారు
చెల్లై ఇప్పుడు స్టడీస్ బికామ్ అంటే ఎక్కడ చదు ఆ అంటే ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా
ఇప్పుడు ఫైనల్ ఇయర్ అయిపోయింది మేడం డిగ్రీ అయిపోయింది
మేడం కాదు
హలో
ఇంకేం చేస్తున్నారు మరి డైలీ విషయాలు ఏంటి ఏం జరుగుతుయి అవును్ టూర్ క ఎక్కడికనా వెళ్దామా
ఎక్కడికెళ్దాం
ఎక్కడ ట్రిప్ కి వెళ్దా మంచి ప్లేసెస్ టూర్ ప్లేసెస్ ఆ ఎక్కడైతే మనకు కన్వీనియంట్ ఉంటది బాం టది చూడాలి అనుకున్న ప్లేసెస్ కి వెళ్దాం
ఓకే తప్పకండ ఎళ్దాం
అందరినీ అడగండి ఒకసరి తిరుపతి
తిరుపతి తిరు ఇప్పది బాగా లాంగ్ అయిపోతుంది గవచ్చయా మేడం
అరే ఏ మళ్ళి మేడమ
తిరుపతి బాగా లాంగ్ అయిపోతది కదా ఇంకా
కను బాం టది గద ప్లేస్ చూ దానికి
బాగుంటది కానీ వన్ వీక్ టెన్ డేస్ కావాలి వన్ వీక్ కంపల్సరీ వన్ వీక్ కావాలి మన మనకు పోవడానికే టూ డేస్ టైం పడుతుంది కదా
అది కూడా నిజమే అక్కడ ట్రైన్కి కెళ్ళడం అనుకుంటా కదా
అవును ట్రైన్ కెళ్ళాలే ట్రేన్ ఎళ్ళాలి ఫస్ట్ మనం బుకింగ్ ఫస్ట్ మనం బుక్ కకింగ్ క్కింగ్ చేసుకునేది ఉంటది కదా
అవునా
బుకింగ్ జేసుకోవాల మనం ప్రీబుకింగ్ మనం ప్రీ బుకింగ్ చేసుకోవాలి
ఆ చూద్దాం ఎట్లా పాసిబుల్ అయితే అట్లా
మనం ప్రీ బుకింగ్ చేసుకున్నాం అనుకో
ఊ
హలో
ఆ చెప్పండి చెప్పండి
మనం ఫ్రీ బుకింగ్ చేసుకుంటే మనకు ఏందంటే ఆ సీట్స్ సీట్స్ అలాట్ చేస్తారు కదా ట్రైన్ లో మనం
ఆ
లేకపోతే చాలా రష్ ఉంటాది బాగా అంటే బాగా ఇబ్బంది అయితాది చాలా దూరం కదా అది
ఆ కరెక్షటే
ఓ అదే అందుకే
కానీ ప్లేసెస్ బాగుంటాయి కదా అక్కడ ఈ కాణిపాకం ఇంకా ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా
బావున ఉంటాయి పోతే ఏంది అంటే మన్ మనం మన సేఫ్టీ మనం చూసుకోవాలి ఫస్ట్ మనం చూసుకున్నాంకానే ఇది చేయాలి
అ
పొవత్
వెళ్ళాదాం తప్పకుండ వెళ్ళాం ఉ అందరు బాగున్నా
ఏం స్టాయిల్ చేస్తుంది ఇప్పుడు ఆమె పెళ్ళొ
సడీ ఉంటారు
ఆ
ఇంటర్ ఇంటర్ చేస్తుంది
ఇంపాడు వస్తావ
అ
ఆహా ఎ గ్రూపు
గ్రూప్ వచ్చెసి ఇ నాగ్ కూడంద్ యాయిడ లేదు
ఓహొ అవునా
హ్మ్
నీ చెల్లె నీకు తెలవదా
తె గుర్తు లేదు
అవునా
ఉ ఎక్కడ ఉన్నారు ఏదో సౌండ్ వినిపిస్తు
నేన్ బయట ఉన్నాను
అవునా విరికి బుక్ చదువీర్ర అమ్మ డైరీలో కొన్ని పేజీలు
లేదు లేదు
చదవండి బావుంది అది
అవునా
అ చాలా బాగుందంట ఫ్రెండ్స్ అన్నారు బాగుందంట
ఓ నేను ఎంతమంది సిబ్లింగ్స్
రామ్స్ ఒక్కసారి
హలో
ఆ చెప్పండి
హలో
ఆ చెప్పండి
ఇంకేంటి మరి విశేషాలు
చెప్పాలి మీరే మొన్న మేము టూర్ కి వెళ్ళాం బాగా జరిగింది అక్కడ పాప్ కొండలు బాగుంది ప్లేసెస్ బాగున్నాయి అక్కడ ఒక టెంపుల్ ఉంది టెంప్ పుల్ ఎట్లా అంటే మనం ఓన్లీ వన్ సైడ్ వన్ టైమ్ ఏ గంట కొట్టాలి మళ్ళీ త్రీ టైమ్స్ మాత్రమే ప్రదక్షిణ చేయాలి ఫైవ్ టు సిక్స్ అవర్స్ శివాలయం ఫైవ్ టు సిక్స్ అవర్స్ యు బోట్ లోనే ఉన్నాం ఇటు నెక్స్ట్ ఏదో బార్డర్ ఉండే బార్డర్ ఉండే అంటే ఆ బార్డర్ మమ్మల్ని దాట నీ ఇవ్వలేదు అంటే అక్కడి వరికే పర్మిషన్ ఉంది అంట ఆ బోట్ బోట్ బోట్ లో వెళ్ళడానికి మనం ఇటు సైడ్ నుండి అటు సైడ్ నుండి నది ఆ అటు సైడ్ నుండి వాళ్ళు వస్తే వాళ్ళు ఇటు రావచ్చు అంట కాకపోతే ఇటు సైడ్ నుండి వెళ్ళే వాళ్ళు అక్కడి వరకే లాస్ట్ అన్న తర్వాత అదు ఫోర్ టు ఫైవ్ అవర్స్ బోట్లోనే అయిపోయింది మొత్తం ఫుడ్ పెట్టిరు ఫుడ్ బాగుంది మార్నింగ్ టిఫిన్ బోట్లోనే ఆఫ్టర్నూన్ లంచ్ బోట్లోనే మంచి ఎంటర్టైన్మెంట్ చేసారు వాళ్ళు కూడా మంచి స్టడీ పర్సన్సే అంట అంత స్టడీ పర్సన్స్ ఉన్నా కూడా ఇప్పుడు ఇప్పుడు జనరేషన్లో జాబులు రావట్లేదు కాబట్టి బాగుంది మాకు మేము వెళ్ళినప్పుడు ఒకటి స్కూల్ బ్యాచ్ ఒకటి కాలేజ్ బ్యాచ్ రెండు బ్యాచ్లు పడ్డాయి మాకు కానీ బాగుంది అక్కడ ఉ ఇంకా మరి మీ ఏంటి విశేషాలు
చెప్పాలండి మీరే ఇగ
ఇంతేనా
మేం గుడ టూర్కెళ్దామని ప్లాన్ ఏస్తున్నం మేడారం.
అవ్నా. మ్ మ్
మేం మలేస్కునే ఫ్రెండ్స్ అందరం కల్సి.
అవునా
పోదాం అని ప్లాన్ ఏసినం.
ల్తున్నరు.
ఏమో మే బీ సండే అనుకుంటా.
మ్ హ్
ఈ సండే బాగా ప్లానింగ్స్ ఉన్నయి అబ్బా
అవునా బాగుంటది అంట అక్కడ గుడా మొన్న వాళ్ళు న్యూజిలాండ నైజీరియా వాళ్ళు గుడా వచ్చిలంట కదా
నైజేరియన్.
ఆ వాళ్ళు గుడ వచ్చిన్రూ ఈ చాలా మంచిగా జరిగిందంట అక్కడ గుడా
అవునవును.
ఈ ఎప్పుడైనా బాగుంటదంట ప్లేస్.
మేం వెళ్ళొచ్చినం.
అది ఆ కనీ ఇప్పుడు మనం ఇక్కడ కాకుండా వాళ్ళు అమ్మవార్లను తీస్కస్తారు చూడండి
చిల్కల గుట్ట
ఆ ఆ ప్లేస్కెళ్తే ఇంకా బాగుంటది.
ఆ
మ్
ఇంకా అంతా మంచిదే కదా
ఉమ్ అందరు బాగున్నరు. ఎళ్ళి రండి మీరు గుడా బాగుంటది ప్లేస్. మ్ ఎల్
రోజూ కాలేజ్ ఎళ్తున్నారా?
ఆ ఎళ్తున్నమండి. సరే అండి మరి ఓకే ఉంటుం ఆ ఓకే